ట్లో
హాయమ్మా, ఎలా ఉన్నవ్? బాగున్నవా?
బాగున్నక్క, బాగున్నవా?
హ్మ్ బావున్న, ఏం చేస్తున్నావు?
ఏం చేయాలక్క ఖాళీనే, ఎగ్జామ్ ఉంది రేపు చదవాలి.
ఎక్సంసా? తిన్నావా మర్? రీ
లేదక్క, వెళ్ళాలి. మీరు తిన్నారా?
ఇంక తినలేదు మా, తినాలి?
ఎట్లా ఉన్నారు? ఇంట్లో అంతా బావున్నారా?
హ్మ్ బావునమ్మా, ఎగ్జామ్స్ మరి ఎలా ప్రిపేర్ అవుతున్నావ్?
బానే ప్రిపేర్ అవుతున్న, మిడ్ ఎక్సామ్స్ ఏ. సెమ్ ఈ మంత్ లాస్ట్ నుంచి, పర్లేదు బానే రాస ఈరోజు.
ఉమ్, ఏ సబ్జెక్టు? ఈ రోజు?
మ్యాక్స్. మాకు ఏ ఐ ఫైనల్ ఇయర్లా అదొచ్చిందిలే సబ్జెక్ట్. మాదిగుడ్ ఫార్మసియే.
అంటే బాగ చెప్ చెస్తున్నార మరి స్టడీస్ అందుకు టీచింగ్ అందుకు అర్థం అవుతుందా బాగా
ఆ అర్ధం అవుతుంది ఇకా బాగ చెప్తారు ఆ చెప్తారు
ఉ ఉహుమ్ ఉమ్ తీర్మానమారు
హ్మ్ బాగున్నామక్కా మీరేం పండగ వస్తుంది కదా ఇట్లా
ఉమ్ చేస్తునా మరి మీరు
లైనింగ్స్ ఏవ ఉన్నాయి పండాగకి
హల్డేస్ స
మా లేదక్క టూ డేస్ ఇస్తామన్నారు ఇం ఎమో మిడ్ఇంగ్ ఈ రోజు నుంచి కాబట్టి అప్పటికి అయిపోతాయ లేదా ఎగ్జామ్స్
అంటే ఒక మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ రెండు టైమ్స్ ఉంటాయి కదా ఎగ్జామ్స్
లేదు లేదు సప్లైస్ ఉన్నాయని మా క్లాస్మేట్ మా వాళ్లకి
ఆహా అవు
మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు సప్లీస్ కలిసివస్తారు ఆఫ్టర్నూన్ నుంచి మాక ఎగ్జామ్స్ ఉన్నాయి మిడ్
ఉ హు
ఫోర్ వరకు
అవును
ఉమ్ అట్లా జరుగుతా ఉంది మాముూలుగా అయితే మార్నింగే పెట్టేసి ఉంటారు ఓ ఆ
వన్ సబ్జెక్టే ఉంటదా ఎగ్జామ్ ఆ
ఆ ఒక సబ్జెక్టే కా మాముూలుగా ఫోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి సిమ్ ఒక రోజు ఒకటి పెడతారు
అవును
ఏంటక్కా ఎట్లా ఉన్నారు
ఉమ్ చెప్పమ్మా ఆహా హా ఏదో అలా అ హా హు జరిగిపోయింది మంగా
పద్మజా బగుందా
ఆ బాంద్
ఇంకా రాలేవ్
ఉఊ ఉమ్
ఇంతకు ముందు ఏదో మీ వాళ్ళు మీకే మీ ఊర్లోనే ఏదో పండగ జరుగుతాండి మాట్లాడ్ న్నారు కదా
అవునవును ఆ ఇప్పుడు జరుగుతుది ఈ పండకు మరి వద్జు వీల్ ఎక్కాలి ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి అప్పుడు
లేపోతే వస్తామ్ లే
ఆ ఉమ్ మేల ఇంట్లో ఉంటాయి అప్పుడోదులే అప్పుడు జర్ బా జరుగుతుంది ఫెస్ట్ వేల్ అంతే గంగమ్మ జాతరా అవున్ అప్ జరుగుతుంది వద్దువ్ లే చద్దువ్ ఈసారి బాగా అంటే అప్పుడు అంటే పాత కూడా ఉన్నది ఇప్పుడు కొత్త గా చెప్పిన్నారు గుడి బాగా జరుగుతుంది కూడా పండగ ఆ పండగ బాగా జరుగుతుంది మాకు జాతర అనేది
అంత బా చేస్తారక్క
ఆ ఎక్కడెక్కడో వాళ్ళు వస్తారమ్మా పండకు అందరు బంధువులు వస్తర్ అవున అవును అమ్మవారు గంగమ్మ
ఆ
హూ బా జరుగుతుంది అంత్ ఇది చాన్న ఏళ్ళ తర్వాత చేసారు ఏం లేదమ్మా పిలిచాం పిలిచే వరక్ వరకు కొంతమంది వస్తారు కొంతమంది బిజీ ఇంగ
అవునా మాకీ ఉన్నాయి మాకు మొన్నే ఫెర్ వల్ అయి ఏంది
ఆహా ఆ
బా ఎంజాయ్ చేసిర్ సెమ్ ఇంకా లాస్ట్ కదా నా కాలేజీ లైఫ్ ఇంతటితో ఎండు
ఆ ఇద్ ఇయర్ లాస్ట్ త
ఆ అవ్ న్ అక్క
ఉ ఉ
బాగా సెలబ్రేట్ చేసుకున్నా. ఇంకా ఇ సెమ్ అయిపోతే ఇంగిలి పోవాలి ఇంటర్న్షిప్ చూసుకోవాలి.
ఉ హు
నువ్వు అక్కా ఆపేసావా
ఏంటిమ్ ఏందిమ ఇంటర్ వరకే మా ఆపేసిన ఇంటర్ ఇంటర్ వరకే
అవును అదే ఇం ఇంటర్ లో ఏం తీసుకున్నావు
బైపీసీ
నువ్ బైపీసీ నేనా
అంటే నువ్వు కూడా బైపీసీ తీసుకుంటివా
బైపిసీ నే అందుగే కదా ఫార్మ్సీ సైడ్ వచ్చా ముందు నుంచే అనుకుం క ఉన్నది ఫార్మసి చేయాలి ఫామ్సి చేయ్యాలని ఇ సైడ్ వచ్చే సార్
ఆవు
ఇది అయిపోతే ఇండస్ట్రీ సైడ్ వెళ్ళిపోవాలని అనుకుంటన్నా
మరి నెక్స్ట్ ఏం చేయాలని
అదే సెమ్ అయిపోతే, ఇంటర్న్షిప్ ఇంక సర్టిఫికెట్లు వన్ మంత్, టూ మంత్స్ కు వచ్చేస్తాయి. రిజల్ట్ వన్ మంత్ పడుతుంది. ఆ అందుకు అంతలో పో
అంటే అంటే నువ్వేమనుకున్నవా అనేసి తర్వాత ఏం చేయాల అనుకున్నామా అన
అదేకా ఇండ ఇంటర్న్షిప్కి వెళ్ళి, ఇండస్ట్రీ సైడ్ వెళ్ళి మళ్ళీ ఎం ఫామ్ పెన్లో రాసుకుందామని
ఆహా ఓ
అది అయిపోతే మళ్ళి శాలరీ ఎక్కువ పెంచుతారు మాములుగ మనం జాబ్ చేయకపోయినా సర్టిఫి కిడ్స్ కైనా ఇస్తారు డబ్బులు అట్లా చూసుకుంటం
ఆ
ఫ్రెండ్స్ ఉన్నారు నాతో పాటు ఇద్దరు ముగ్గురం కల్ సే అక్కడ జాయిన్ ఐప్
ఇంక టైం పాస్ అవ్వడము ఇంకా అలాగే పోతా ఉంటయ్
ఆ ఒక్కదైతే కష్టం కదా ఇప్పుడు ఆది అంత దూరం ఒకతే వెళ్ళింది. ఆ పాప అందట్లో తొందరగా కలిసిపోతుంది కావట్టి అవా కంత ఇబ్బందుండదు
ఉహ్
నే నా ట్లా ఉండలేన్ ఆ బాబు కొత్తవన్ చులుడు బాబ్ పరిచిందేసేస్తున్న
హ్మ్
ఇంగ అదే ప్లాన్ చేస్తున్నాం అక్క
హ్మ్ స
మీరేం పొలాల్ ఏస్తారక్క పంట్లూ
ఆ
ఏమేసారు పత్తి వరీనా మిసైడ్ వరి వండుతుందా మా సైడ్ ఏక్కా బ
హ్ అరవైఎనిమిది అరమిదేడు ఓ
ఆ సైడు మీరప టమాటా ఆకా మా టై మాసైడు మిరప
అరటి చి చీనీ పండు
ఆ అవి వేస్తారు అవి ఉంటాయిక్క అవే వేస్ చెవి ఇవి వరి వెయ్యం మేమ్ మా సై సైడ్ అంతా అంగది వంకాయి టమోటా మీర బానే వేస్తారు చాలా మంది ఆ మూడు ఎక్కువ మళ్ళా అరటి చెట్లు మేము కూడా అరటి చెట్లు ఇస్తున్నాం ఇంకా
అ
బల ఆడతాడు నావక్క ఆ గే వాలిబాల్
ఇ పుల్ ఏదుమా
మర్చిపోయిన్నారా ఇప్పుడు ఆడుతాన్నాం కానీ దానిపైన ఒక ఇది ఉంటది కదా ఇంట్రెస్ట్
ఇది ఉంది ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇప్పుడు ఎట్లా ఆడుతాం
ఆ
ఏంతే నా ప బాడ
మేము కూడా ఇంటర్ వరకు ఆడాన్ని ఇంటర్లో కూడా తీసుకెళ్ళారు మమ్మల్ని ఇంటర్ వరకు తీసుకెలారక్క ఇంటర్
టూ డేస్ లోనే ఆడినది తర్వాత లేదు ఉ
మేం మాముూలుగా ఇక్కడ మైదుకూరు చేర మామా బైపిసి ఇంటరికే
ఉ
అక్కనుంచి తీసుకెళ్ళన్నారు ఇక్కడే మాములుగా టోర్నమెంట్స్ కానీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ తీసుకెళ్ళింది మేడ
అ ఆ
అప్పుడ ఎలా ఉకా అదే లాస్ కురుగుర్ల మొన్న ఒక ఒకసారి మా కాలేజ్ లో గేమ్స్ పెట్టారు అప్పుడు ఆడ మే
ఉ అవు
ఏ
ఛాన్స్ రాలేదు ఆడడానికి ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోను అ
ఆహా బళ్ళ ఆడతారు క మీరు మాకుసారి అంతా ఓర్స్క కొ అతే బాలు బలా నింది అప్పుడే బాగుంది మీ వాళ్ళు ఏ టచ్ లో ఉన్నారుక్క
ఎవర్ లే ఏర్ మాత చలో
ఏమి మీ క్లాస్మేట్స్ ఎవర్ లేర్ రాంగ్
ఏవర్ నంబర్స్ లేవమ్మా నా దగ్గర
ద
లేదు అసలికి అవును కానీ దాన్ని ఎవరి నెంబర్స్ లేవు నా దగ్గర
గ సిద్ధార్థ కాలేజ్ చదువుతాన్నను అ అయిపోయింది ఫైన్లియరు
ఆహ అవున డిగ్రీ ఫైనల్ ఇయర్ రా
లేదు లేదు బీటెక్ ఆ బీటెక్ అయిపోయింది
అవును
మా క్లాస్ యశ్విత కుడుతుంది ఆ పాప కూడా అక్కడే అయిపోతుంది ఈ ఇయర్ ఏ అయిపోయింది అనుకుంటా
ఆ అఓ చెప్పి
ఇంకేం అక్క ఏం లేదక్క
షాపింగ్ ఎందుకు ఇంకా తినాలేదు మ్మా తినాలి వంట అయ్యింది తినాలి మ్మ్
ఓ రొగం వచ్చి నిను ఉంటా ఇం
మరి ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవుతున్నావా రేపు ఉంది కదా మార్నింగ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఈజీనా కష్టమా
ఇజినే
అంటే బుక్ వైజ్ లోనే వస్తాయా కొశ్శన్స్ ఔట్ సైడ్ వస్తాయా
వాళ్ళు మామూలు కాలేజీ లే వాళ్ళు కొన్ని చెప్తారు క్వషన్ బ్యాంక్ దాంట్లోంచే ఇచ్చె తేస్తారు
అవును
ఆ అక్క
ఏమ్మా ఇంకా
ఇంగా ఎంటక్క పబ్బు వెళ్తుందా ఉ వెళ్తున్నారు
ఆ పండుగకు వెళ్ళాలి అంటివి గాద ఆ ఓకే ఓకే ఓకే మా
ఆ సరే క బాయ్ క